కోతులున్నాయండి. మిక్ క్కడ బాగా మా సైడ్ ఉంటానాయ్ కోతులు
కోతులు ఎక్కనైనా ఉంటాయండి. మీ కడేక్కింది. దేశం మొత్తం కోతులు ఉంటాయి.
అవునా అవునా అంటున్నా.
బతకలేదు దూరం పెట్టుకుంటే చెవులు పెట్టుకుంటమేమో చేయగోసామి చెప్పుకోండి ఏం సంగతులు ఏంటిది పండుగా వస్తుంది ఎట్లా ఉన్నది ఎలా చేస్తున్నారు అంత బిజీగా ఉన్నారు షాపింగ్ ఉన్నాయా ఇంకేమనా ఉన్నాయా హలో హలో
హలో ఆ ఇప్పుడు వినిపిస్తుందండి సేపు వినిపిస్తలే
అయ్యో అంత నేను ఆయన తో మాట్లాడిందా వేస్ట్ అయింది ఐతే
ఏం మాట్లాడాలండి చెప్పండి.
డి ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు. పండుగ వస్తుంది ఏయ్య షాపింగ్ ఉన్నాయా. ఇంకేమైనా ఉన్నాయా. అదిద్ అన్నాం
ఏ ఏ ఏం లేదండి ఇంట్లోనే ఉంటున్నా చాయ పెడదాం అనుకుంటున్నా కొంచెం తలకాయ నొస్తుంది అని
ఓ ఆఫ్టర్నాన్ అప్పుడే
ఆ అప్పుడేనండి
ఎందుకండి ఎప్పుడే ఈవెనింగ్ కదా పెట్టే
మీరు చె చకార ఎక్కువ వేస్తారా అండి అవునడి అవునండి అవునది మంచిది ఉహు అవున అండి వద్దండి
హలో మీ కానీ అప్పు పంపియాల అండి షుగరు
ఏం వద్దండి
ఎందుకు మీ ఇంట్లో ఉందా మీ ఒంట్లో ఉందా
ఆహో ఏం లేదు అండి చక్కర రేట్ పెరిగిపోతుంది అందుకే
ఉమ్
ఏ
అన్ని పెరుగుతాయి చక్కర రేట్ ఏంది
అదే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా
ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అండి
ఎటో దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి మా ఆయన అన్నాడండి ఆయన ఏది సరిగ్గా చెప్పడు నాకు
అవునా
హ
అమెరికా ఇరన్
అవున అండి ఎందుకు అండి అట్లా యుద్దాలు జరుగుతాయి ఎక్కడ
హ
ఎందుకంే ఇదా అ ఎక్కడ
త్వరతురాడు
అవునా అవరికి ఎంత కూలు ఆలోచిస్త కదా
ట్రంప్ ఆలోచిస్తాడు
అవునా అండి
హు కరెంట్ ఉందా మీకలి
కరెంటా ఉందండి మాకుడ కరెంట్ బాగా నడుస్తుంది
నేను ఉపదిస్తాను
ఉ చెప్పండి
మాకదో కోక తీ ఇస్తాం కదా
ఇ ఎండాకాలం వచ్చిందంటే అంతేనండి రోజులు
అవునా ఏమండారండి
ఇవలా కాకలక పులు చేద్దాం అనుకున్నా
ఇంకా ఉండలేదా మీరు
వండలేదు వంట
అవునా
ఇ మధ్యాహ్నం లంచ్ టైమ్ లోనే ఉం నేను పొద్దున్నకు ఉన్నానండి
పొద్దున్న టిఫిన పొద్దున్న టిఫన్
వేడివేడిగా అయితేనే తింటారు మాఊళ్ళండి ఆ రెండు రకాల టిఫిన్లు ఉండాలి మా వాళ్ళకి తెలుసాం వల్ల
అవునా ఒక రకం చెప్పండి ఎడ మచ్చలో
ననా వాళ పాలతో ఫరెంట్ ఐటమ్ చేసానుండి బిస్కెట్ తో ఫరెంట్ ఐటమ్ చేసాను
పతని
డిఫరెంట్ అయిట్ బిస్కెట్స్ తోనే రెండు డిఫరెంట్ది లేదండి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్త పస్తుంద
అది మాగిప్ప సమీ ప్రాయితంగా
అది ఫస్ట్ పాలు వేడి జెయ్యాలండి
వామ్మో అవునా అంటే ఫస్ట్ గ్యాస్ ఎలిగియ్యెద్ద అయితే
అగ్గి పెట్టే కూడా వెలిగియాలండి టైంకిి
సరే అగ్గి పెట్టే కదండి అగ్గి ఫుల్ అగ్ పుల్ల వెలిగీయాలె
జోగ్ గా మాట్లాడుతున్నాండి
అవునా
హ్మ్ అస్సలు బాగాలే మీజోక్ లే లె
అబ్బో మీరేత్తే బాగుంటాయ అయితే
నేనంటే మా ఫ్రెండ్స్ తోనే మేము వేసుకుంటాం కావ్ ట్టి మేము కొంచెం చదువుకునే అమ్మాయిలం కావ ట్టి బాగుంటాయి
అవునా
ఎమో మీరు వాయిస్ జూస్ ఇక్కనేమో అంకుల్ లెక్క అనిపిస్సుంది
వామ్మో అవునా
ఎంతమంది పిల్లలండి మీకు కాదండి ఇంకా పెళ్లి కాదు పెళ్లి కాలేదా మీగ్గూడ
కాలేదు ఐ యామ్ ట్వంటీ సెవెన్ నాకు, మ్మ్
పర్లేదండి మీరు ఇంకా పెళ్లి చేసుకోండ బానే ఉన్నారు మీరే రిజెక్ట్ చేశారా ఎవరనా రిజెక్ చేశారా.
ఇంక ట్రై జేలేదండి
ఓహ్ ఇంక అమ్మాయిలన్ ట్రై జేలేదా ఈ ఏజ్లో కూడా పెళ్లేం ట్రై జేత్తరులేండి.
దా ఇంకేం
అందుకే అందరు ట్వంటీ కావలని ఇప్పటికీ అసలు ఇప్పుడు పెళ్లి వేసుకోవాలి, అవ్వు ఇంక చెటిల్ కూడా కాలేదు ఇంగ దాని ప్లాన్ కూడ జేయలేదా మీరు
ఏదేమండి జాబుకు చదివిస్తాను రాలేదండి ఇమి రోట్లు
జాబ్ కు ట్రై చేసన్నారా ఐతే ఆల్ ది బెస్ట్ అండి ప్చ్ మంచిగా ట్రై చేయండి బాగ చదవండి నేను కూడా జాబ్ కు ట్రై చేసేంత రాలేదండి ఇంక చదువై పో పోలేదా చదువైపోయాక ట్రై చేస్తా లేదు లేదు నేను ఇంటర్ అయిపోయింది ఇప్పుడు
ఇంటర్ అయిపోయిందా అంతే చిన్నమ్మాయి మీరు
అ అంటే ఇక పేరె లేదండి మా మమ్మీ నన్ను చదువు
అబ్బో ఇప్పటి దాకా
మా మమ్మీకి అంటే మా అక్క ఫూ కొంచెం ఉండే నాకన్నా ముందు ఆమెకి పెళ్లి చేస్తే ఇట్లనే ఇబ్బంది పడుతుందని ఆవ్ పెళ్లి చేయలే అద నాకు బావ కూడా డు మేం మొత్తం ముగ్గురం అండి
అవునా అవునా మ మాగుడ, కమ్మాయిని చాలు మంచి అమ్మాయిని పెళ్లి చెస్
అవునా అండి జాబ్ వస్తే ఆటోమేటిక్ గా అమ్మాయిలు వస్తూనే ఉండ్రు మీరు చిన్న చిన్న విషయాలకి ఇలా ఆలోచించకూడదు అందరూ ఫస్ట్ పట్ చదవాలండి కంపల్సరీ చదవాలి మీరు సెటిల్ అయిపోతే చేసి చెప్తానండి
ఇది ఆ లోపుల చూసుకుంటే మేముండదండి ఏమున్నదండి ఇప్పుడు చూసుకుంటే అప్పుడు అయితది
షటిల్ అవ్వాలి ఫస్ట్ సెటిల్ అవ్వందే ఏది జరగదండి
యూ
సెటిల్ ఆవ్ ఆ ఫోన్ వచ్చిందండి నాకు
అవునా అండి
ఉ అది గట్ల వినిపించింది మా సంద పిన్ననే ఒక అమ్మాయి ఉంటది కాల్ చేసిందండి
సన్న పిన్ని పిన్ని మల్ల అమ్మాయి ఆ అదేందండి చిన్నమ్మ అవుతుంది కదా మళ్ళ అమ్మాయి ఎట్లావుతది
పిన్ని అనే ఒక అమ్మయి అన్న
అంటే పెళ్లి కాలేదండి అ పాప కూడా
హే కాలేదండి ఇంకా ఆమె కూడా ఆమె నాది జై ఇద్దరం ఒకటే ఏజ్ మేము
అవునా అలాగా
యూ మాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంకా కాలేదు కొంచెం మె ఉంది. ఊ కాలేదండి మాకు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. మా వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో టైం చూస్తారు. పెళ్ళళ్ళు చూసి పెళ్ళిళ్ళ చేస్తారు.
అవునా నిజామా
బట్టలు బట్టలు కొంట్రా.
కొంట టంన్ పండగ పోతాము మీరేమంటారు.
ఆ ఎట్లా అంటే మే చుట్టుపక్కల తీసుకుంటార ఇట్లా.
లేదు నాకు నచ్చిన తీసుకుంటాన అండి.
అవునా
ఒక నచ్చం నేను తీసుకుంటా.
ఇంకెలా అండి ఓ
యూ
మీరు బాగా మాట్లాడదు నాకు తెలుసా హు నేను ఏదో చిన్నపిల్ల నాట మాట్లాడుతున్నా.
అబ్బో పె
అనిపిస్తులేదా అండి. ఏమ అనిపిస్తుంది పిల్ల ఇద్దరు పిల్లల తల్లిలకి అనిపిస్తుందా అండి. అయ్యా ఏం చేస్తానండి ఏం చెప్పలేం మీకు ఇగ ఏం కర్రి అండి మీది.
ఉహ్
ఏం కరీ
మాదా
ఆ
ఇంకా తినలేదు పొద్దున్న టిఫిన్ చేసినం మమ్మీ ఏమోండిందండి ఇయాల తాల టమాటో ఏమి ఉట్టుంది టమాటా పప్పు అనుకుంటాండి. రెండో ఒకటినా ఇయలా ఊ రెండో ఒకటి అండి గిన్నెల పప్పు నానబోసింది. తమలుగు వస్తాంది నరేష్ తప్ప మారద పప్పుటమాటె నండి ఊ దాంట్లో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే బాగుంటుంది.
మీరు బాగా ఆమ్లెట్లు తింటారు అనుకుంటా.
అవును
అర్థమైపోయినండి మీకు బాగా ఇష్టం అనుకుంటా కదా.
చాలా ఇష్టం. మీకు ఇష్టముండదా.
పర్లేదాండి మరి వర్క్ చేసుకుంటూ ఇవన్నీ మనేజ్ చేసుకుంటూ గ్రేట్ అండి మీరు అసలు
చేత ఉందండి వర్కు మ్ అబో
టిఫిన్ చేసిన్నారు బేవులుస్తానే
అంతే అర్థం ఉ అంటే ఆ నీకు ఆకలివుతుంది రా అని చెప్తున్నది బేవు
జోకు బాగుందండి
అవునా మీకు వచ్చినట్టుంది బేవు
నాకా మీరు చూసారు మీరు ఇది అన్నారని నేర్చుకుందామని అన్నా. వచ్చేసింది నాకు కూడా హుహుహు అవునా అండి. ఇప్పుడు బాలేదు జోక్
దా దా అదిరావాలి కానీ, మనం అంటే ఊపి రాగుత. మెల్లగనండి
ఓకే ఓకే ఒకే అండి థ్యాంక్స్ అండి, నాకు ఇట్లాంటి పనులేవు ఇట్లా ఇట్లా చేయాలంట చేయాలని ఎవరు చెప్పరు మర్జ బాగా కేరస్ అని చెప్పిరు హల్త్ గురించి
ఆ దీ మాత్రనికి
ఇంతైనా కేర్ కేరే కదండి
అంతే కేర్డేకర్
దాన్ని కేర్ టేకర్ అన్నారండి